ఆ
హలో
అలా
హలో
ఆ అ
ఏం చేస్తిర్రు
ఏమన్నాయి చాలి కొసను
ఉహ్మ్
ఇంత పొద్దుగాల ఏం చేస్తాం ఇగ వాన ఆడుతున్నారా
వర్షం ఇంకొక చినుకు పడుతుంది మరి వాతావరణం కూడా చల్లగ ఉంది కొంచెం సౌండ్ ఆపురి
ఏ సౌండ్ కసలు అ ఏం చేస్తాం డబ్బా సౌండ్ వస్తుందంటే ఆ దెబ్బల సౌండ్ కూడా వినపడాలి నీకు కానీ ఇగ వినపడవవి స
రావద్దుగా
కొడుతది ఇగ మనసుల్ని ఇవ్యాస కస ఎ కా క మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తుంది మీ అక్క మ్ అయితోంది వట్టి చపల కుర
ఏంకారి
వట్టిచాపలా కురా
మ్ హు
ముకు కుడా ఇష్టమేగా మ్ మ టన్ గట్టిగేసిరంట
మ్
తినలేక పోయిందంట మీ యక్క మటన్ ఏసే ఎ క్కడ ముగా ఇంత కూర వేసిరంట పెద్ద ముద్ద పెట్టిరంట నిజంగానే మంచిగేసిరంట అంటే మ్
ఇంకా బిట్టు మరి ఇప్పుడు తీసుకొస్తారు చిన్నోన్ని
బల్లెకు పంపియడమే బెటర్ క
మ్
టే బళ్ళేకు పంపిస్తా ఇగా చేసేదేముంది
ఊళ్లే పెలే క
ఆ
మ్ అట్టేట్ట
దనింతోోడు పోయి డబ్బా తట ఇంగ మరేం చేయాలి మాక్కుడా పైసలు అయితలెవ్ పార్ట్ టైమ్ జాబ్ చూసుకోవాలి మేము కూడా స్విగ్గి లక్ పోవాలి
స్వీగ్గిన పో అక్కడ ఏమున్నాయి
స్వీగ్గి జొమటో నడుస్తున్నాయి గ హైదరాబద్ల్
అవును అలా ఇడ కూడా నడుస్తున్నాయి ఆ జొమాటో మా దగ్గరకుడా నడుస్తున్నాయి
జొమాటలో టమాటలు పెట్టు ఆర్డర్
నిన్ సరి చాక్లెట్స్ పెట్నా చాక్లెట్స్ కూల్ డ్రింక్ పెట్టిన
ఏంది చాక్లెట్ కూల్ డ్రింక్ పెట్టినావా వాళ్ళు ఏమనుకుంటారు
ఎం ఉంది అనుకోను తెచ్చిండు ఇచ్చిడు పోయిండు పైసలు ఏమో టూ హండ్రెడ్ ఓ ఏమో
టూ హండ్రెడ్ హ పావుల పెడితే వచ్చే చాక్లెట్ కి
ఆ
పావుల పెడితే వస్తుంది చాక్లెట్ టూ హండ్రెడ్ తీసుకుదా
ఆ
చ ఆసా చాక్లెట్ఏనా బుక్ చేసినాయి
ఆ
హమ్మ్
కూల్ డ్రింక్ లేదు
కోల్డ్రింక్ ఎంత అది
నాక్ ఐడియా లేదు ఆ ఇంట్లో ఉన్నప్పుడు చేసినా నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు అక్షయ అక్షయ వాళ్ళు చేయమంటే చేసిన
అట్లా ఉంటారు అదేలా
నీ అమ్మ నువ్వు చేస్తున్నవని డిలీట్ చేసింది చెయ్యకు అన్నాడు
ఉమ్మ్ ఆ అది అలవాటు అయింది అనుకో ఇక మామూలు ఉండదు ఇక వంటలు వండుకోవడం మానేస్తారు ఇంట్లా ఆడవాళ్ళుంతా
అవును
ఆ భయం ఉంది మాకు అన్నదాములకి పెద్ద ఊర్ల లేదు కాబట్టే ప్రశాంతంగా ఉన్న
ఏముంది అమ్మా ఎన్నిసార్లు ఇప్పుడు సంవత్సరం అయింది కదా ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఎన్ని రెస్టారెంట్ లకి పోయినామో ఎన్ని సినిమాలకి పోయినామో తేల్వనే తెలిదు ఇగ ఇంతవరకి ఇగా
అంటే చాలా పోయారు
ఆ లెక్క లేదు అసలు
ఇ ఆతరా అంటే సినిమాకే దిస్ తీసుకోబోయిండు అంటే మామూలు విషయం కదా ఒక పది సంవత్సరాలు మాట్లాడుకోవచ్చు ఆ సినిమా గురించి మీరు
మరే
మల్ల ఎండింగ్ వర్కు
అమ్మా ఎండింగ్ దాకా చూసిరా
ఆ మధ్యలో వచ్చ పర్తులేదనాడు
కాలు చేతులు కట్టేసి దాంట్లో కుసో పెట్టిండు అనమాట చూసినవా నువ్వు బోన్ అన్నా కాని మా తమ్ముడు అంత మంచిగా తీసుకోపోతున్నాడు గ్రేట్ అసలు మాకేమో థియేటర్ల దగ్గర లేకపోయా మేమేమో పోలేకపోతుండే
ఉకో అయ్యా ఊకె
ఎం అయింది ఆ
మ్మ్
పోవాలి మేము కూడా పెద్ద రెస్టారెంట్ లకి మీరు పోయినట్టటే పోయి మాకు కూడా పోవాలనిపిస్తాయి కానీ మాకేమో దగ్గర ఒచ్చిది వొచింది
ఎలా ఒచ్చిది
థియేటర్ల అచ్చిం రెండు వందల బిల్ చేసిన ఫోన్ల కప్పుడ్ వస్తదా మరి రాదు హెచ్డి రావాలంటే టైం పడ్తది.
ఆ
హెచ్డీ టైం పడ్తది పనికి మాల్న దాంట్లోలల్ల నేను చూడను. ఇట్ల పైరేస్ చేయకూడదు తప్పు
నేన్ గుడా హెచ్డి వొచ్చనంకనే చూస్తా ఒక్కటేనాకు తెల్సు ఎల్లొస్తదో
మ్
మూవీ రిల్జ్ తప్ప ఇంకా ఎల్ల సిన్మాల్ డౌన్లోడ్ అయితయో నాకెట్లా చేయలో తెల్వదు.
నాక్ కూడా నేర్చుకోవాలి. ఇంకా
ఆ క ఇయాల ఓపెనేనా
పన్ చేస్తున్నా
చేస్తుంది.
ఏమైంది అంట్లు తోముతుంది గిన్నెలు కడుతున్నా అన్ని కడుగుతున్నా నీట్గా
ఆ
ఆహా బాగా చేపి బ్లూటూత్
నేను వాడనే వాడట్లేన్ సరిగ్గా దాన్ని
అనవసరంగా ఇచ్చిన అట్టయితే
ఉ
కరెక్ట్ కాదా సార్
ఆ వాడాలి నెక్స్టు
మామూల్గా ఒకవేళ అలవాటై తే నేన్ ఎమ్మట ఇంకోట్ ఇద్దాం అనుకున్నా బ్లూటూత్ మంచిది కాకపోతే ఇదే
ఏం లే ఇప్పుడు నెక్స్ట్ మ ఒకటోస్తది దానికి చాలా యూస్ అయితది.
ఏంటిది వస్తది
ఉంది ఒకటి
మ్ హ్
పుష్ప సినిమాలాగ భలే చెప్పినావ్గా ఒకటి తక్కువ ఆయేనని ఆ ఈడ పుష్ప రాజుల్ ఎవర్ లేరు నాచురల్ స్టార్లే ఉన్నారు.
ఎలా ఉపాయం చేస్తిరా మరి
ఇగ మరి ఏం చేస్తాం తప్పది గదా కూటి కోసం కోటి విద్యలు చేయాలి.
ఓ పొద్దుగాల పన్ చేస్ కొని గబ గబగాబ ఇది చేస్కొని పోయి ఉండి మ చేస్కునే సరిక్ బాగుం ఇంకా ఆడ వదుల్తలే
నీకు మంచిగనే దొరికిందిగా బట్టల షాప్ల
బానే ఉంది.
ఉమ్ నాకూడా అట్లాంటి జాబ్ కూస్సునే జాబు దొరికితే బాగుండు ఓకే ఇట్లా నిలవడి చేయలేకపోతున్నాం
హు రెండు రోజులు అయితే నా కూడా సుక్కలు కనిపిస్తయ్
ఎందుకు
ఉ శ్రావణమాసం ఆషాఢ మాసంలో మస్తు గిరాకి ఉంటది
ఉ ఆషాడమాసం మొత్తం మానేసేయ్
ఆలు పెట్టుకునేదే గందుకు ఇంగవానేస్త ఏముంటది
మన ఇష్టం కదా అయినా ఆషాఢ మాసం వల్నే ఊకే ఇద ఒక రూల్ కొత్త రోల్ తీసుకొచ్చారు అనవసరంగా అతే
అ సో వరలక్ష్మీవ్రతం అని అవని ఇవని పెళ్ళిళ్ళ అని ఇవన్నీ వస్తాయి కాగా సారిస్త బాగానే ఉంట సర
పంపియకూడదు అసలు ఆషాడ మాసం లేదు ఏ మాసం లేదు ఉంటే ఇంటికాడ ఉంట లేకుంటే లేదు అన్నట్టు బాంచిపియాలి అసలు
నా బ్లూటూత్ ఎడన్న పెట్టుకున్న మర్చిపోయినా చెయ్యమ్మా
ఏన్ని సినిమాలు చూసినా నిన్న మొత్తం మాక్కలేదు
మస్త్ గ జూష్ణ సేవ్ ద టైగర్స్ జూష్ణ ఆ
నే చెప్పే సినిమా చూష్ణవ
దాని మించిన సినిమా సేవద టైగర్స్ చూసిన మామూలు కామెడీ లేదు సేవ్ ద టైగర్స్ సీజన్ త్రీ ఫుల్ కామెడీనే
చూడాల అట్టయితే నేను కూడా ఇయ్యాల
మామూలుగ ఉండదు కామడి
అ
బ్లూటూత్ ఏడ పెట్నావ్ నానా బ్లూటూత్ ఎడవెట్నావ్ ఇస్తం నేను ఎడవేడం వీటిిన
టైమ్ ఎంత అయింది అయి నైట్ అక్క వస్సేసరకి
పదుకొండు అయింది
ఆహా
వేరే వాళ్ళ అయితే తిట్టేటోళ్ళు నెన్ కాబట్టి ఇట్ల ఉన్న పదకొండు నంటి దాకా ఏం పని బయట
అబ్బా
ఉ మీ బావ మంచోడు కాబట్టి
సరే మరి
ఆ సరేలే